హలో
హాయ్
హాయ్
ఏం చేస్తాన్నావ్
ఏం లేదు నైట్ కి అన్నమొండుతన్న
ఆహా ఇంకా అయిపోలే హు హ్మ్హు
ఆ ఇగ తినే సరికి లేట్ అయిద్ది అందుకని లేటుగానే వండుతున్నాయిగా
మాది తినడమైంది పడుకోవడం కూడా ఐతాంది.
ఊర్లో ఏమో తొందరగా తింటాం తొందరగా పడుం పెట్టద్దె నేన్ బెట్టలే వాడు.
హమ్ అబద్ధాలు చెప్పకు అంటుండుగా
ఆ అట్నే ఉంటుంది. చేస చిన్న చేసిన ఆ మీదలు పడుకురా పిల్లలు.
ఇంకా పెద్దమ్మ పడుకోలేదు. ఫోన్ కోసం వెయిట్.
అవునా.
ఉ నేను ఇవ్వనని పక్క. కనిపెట్టిననే ఇప్పుడే కళ్ళు మూ కళ్ళు మూతలు పడుతున్నాయ్ నువ్ ఫోన్ చేసినా ఇంక లిఫ్ట్ చేయలే కదా అని సైలెంట్ అయిపోయినా.
ఫోన్ చూసుకుంటా ఉండడం. తిండం. ఈ స్కూల్ ఇక రేపటి నుంచి తోల్తగా కొడుకిగా ఫోన్ ఉండవు అనంట హమ్
ఏమంట. ట్ట చేస్తాను పొద్దురిదేనా.
హమ్ మార్నింగా.
హమ్ మార్నింగ్ దేనే. చికెనా
ఆ ఇవాళ మార్నింగ్ చికెన్ వండినా మీరేం వండిరు.
పప్పుచారు చేసినానలే. సండే కదా.
అదే అదే. చికెన్ వండిన మార్నింగ్. గు
హమ్.
ఇగా రేపటికి పప్పు దియాలీ ఎళ్తా ముతాది రేప్. తిన్నికి కూడా పోతాం బయట. ఇగ ఊకే ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని. అచ్చ అచ్చచ్చా తిరగేసి వస్తాం
ఆన్లైన్ లో ఏమైన్నా తీసుకుంటారా మరి
ఆ మీషో ఆర్డర్స్ పెడతా ఫ్లిప్ కార్డ్ పెడతా ఆ అక్కడ వస్తాయా మీ ఫ్లిప్
ఆ డెలివరీ ఉంది ఆహా లేదు త్రీ ఫోర్ డేస్ లో వస్తంది
మంచినే ఉంది
ఉ కసి స్కి వెళ్నే లేట్ అవుతుంది అనుకుంటా కానీ ఇక్కడనే తొందరగా వస్తుంది
ఆ వీక్ లో సెవెన్ డేస్ ఇస్తాడు అప్పుటికి ఎప్పుడొచ్చి తెలియదు ఇది ఏంటంటే అడ ఇప్పుడు ఎక్కువ ఆర్డర్స్ వస్తేనే సైడ్ వచ్చిస్తారు సరేమో అని అనుకుంటున్నా
అవును అంటే ఇప్పుడు ఈ ఏరియాకి వెళ్ళి ఉన్నాయి అనుకో ఈ ఏరియా నుంచి ఇంకొక అంటే మా ఊరు నుంచి ఇంకో ఊరుకి పోయేది ఉంది అట్లాంటి ఆర్డర్స్ ఏమైన్నా వస్తే
అదే ఉ
ఇంగ లేదనింటే లేట్ అయితు కొంచ
అదే
ఉ
ఏమన్నా ఎక్కడి నుంచి అయినా చేసుకుంటానే ఉన్నారు ఇక మీషో ఫ్లిప్కార్ట్ అమెాజా జాలో
ఊ నేను గూడా ఎక్కువ నేను కూడా అంతే ఇంకా బయట షాపింగ్ కంటే క్కువ ఇదే యూజ్ చేస్తా
అంతే
ఇగ నాకు పిల్లల్ని వేసుకొని వెళ్ళాలంటే వెళ్ళలేను షాపింగ్ కి
డ్రెస్సెస్ ఏమన్నా ఏస్తా మీషోల
ఆ చేస్తా
ఊ నేను రీసెర్చ్ చేయను గాని ఇంట్లోకి ఏమన్నా అవసరమైనవి ఫర్నిచర్ తెల్లాగా కప్బోర్డ్ లగా పెట్టనీకి వాష్ రూమ్ లో పెట్టేటివి సబ్బుబిట్టలు పెట్టుకుంటే చూడు అట్లాంటివి ఆర్డర్ చేస్తా
ఉ ఇంగా నేను అట్లాంటి ఏ ఐ మ్స్ ఎప్పుడు తీసుకోవాలి కాకపోతే పిల్లలకు డాల్స్
ఆ బొమ్మలో అవి
మ్మలు ఇంగా అవి వేరే చైన్స్ ఏట్లాంటి తీసుకు
ఆ చేన్స్ గిట్లా పెడుతే త నీ గుడ
ఇప్పుడు పిల్లలకు చిన్నగా సిం పుల్ ఉంటాయి అని బాల్స్ చైన్ లాగా ఉండే మా ఇంటి ముందామే బయట దీసుక్ ందనమాట పక్కన
ఆహా
అని తీసుకుంటే చూద్దాం మనం మీషోలో ఎట్లా ఉంటదో అనేసి నేను బుక్ చేసినా ఆహ్ హండ్రెడ్ తీసుక రెండు వచ్చినాయి కాని బాన్నాయి అవి
మనిషినే ఉంది
హుమ్
ఏల్ ఎక్కు ఆ ఎక్కువ రోజులు ఆ ఐదు నాలుగైదు రోజులు ఆడ తిస్ తిస్తారు గాని
హుమ్ అవును
దానికి మనం ఎక్కువ పెట్టి కొనాలన్న కొనలేము
కొనలేము అంతకు ముందుకు ఒకసారి నేనేం ఏం చేసిన అంటే పిల్లలకి ఇప్పుడు బుక్స్ ఉంటాయి కదా చిన్న చిన్న బుక్స్ ఇట్లా కార్డ్స్ ఆంగన్వాడి కార్డ్ లాగిస్త రు గదా ఇట్లాంటివి తీసుకుందాం అనుకున్నా పోతే ఒకవేళ తీసుకుంటే అంటే మళ్ళీ వీళ్ళు ఆడతారు ఆడరో చింపేస్తే ఎక్కడన్నా పోతే అని ఏం జేసినా మి బుక్స్ది బుక్ లాగా తీసుకున్నా అనమాట టెన్ బుక్స్ వస్తాయి ఏ వెకి వేకిల్స్ వేకిల్స్ కలర్స్ ఆ షేప్స్ ఆ ఆల్ఫాబెట్సు నెంబర్స్ అట్లాంటివి టెన్ టెన్ బుక్స్ ఒస్ అయి ఇంకేదైనా తీసుకోవాలంటే ఇట్లనే తీసుకోండి ఇంగా ఆ బుక్స్ అయితేనే ఈజీగా ఉంటయి గద
ఆ
మళ్ళీ ఇంకో టీ ఏమం టరు స్లేట్స్ ఉంటాయి మ్యాజిక్ స్లేట్ ఉంటది గదా
ఆ అవును
ఆ మ్యాజిక్స్ స్లేట్ గూడ ఆఫర్ ఉందనేశి మా అ ఆయన తీసుకున్నడనమాట
కొన్ని కొన్ని మంచినే వస్తాయ్ మీషో ప్రొడక్ట్స్
ఆ నేను ఇంక బ్లౌజెస్ గుడా ఆ మగ్గం వర్క్ బ్లౌజెస్ వస్తయి గదా
మంచిగుంటయా
మంచినె ఉంటయి కాకపోతే కొంచెం గల్ల వెనక గల్ల అనేది కొంచెం వెడల్పుపోస్తుంది కొంచెం కనీ నేను ఇప్పటి వరకు ఊ నా నాకేం తెలుసుగని నవ్యనే తీసుకున్నా అని అన్నది ఒకసారి అంటే ఇట్ల వేరే వాళ్ళు తీసుకున్నరు మీ మీ షోల్నే ఒకసారి ట్రై చేయకపోయిన అంటే సరే తీసుకొని చూద్దామని తీసుకున్నా త్రీయో ఫోర్ తీసుకున్నా మీషోల్నే బాగానే ఉన్నాయి
ఉహు ఎట్లగైనా మన రిటర్న్ ఆప్షన్ ఉంది కావట్టి నచ్చపోయిన రిటర్న్ చేసుకోవచ్చు
ఆ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనీ రిటర్న్ పెట్టాచ్చు ఆర్డర్ చేస్తన్నమాట
నేను ఒక్కటే ఒకసారి చేసిన ఒకసారి అంతే ఇంగ
మేము ఆ టీవీ గూడ అసలు ఆన్లైన్ ఫోన్ తీసుకున్నము తెలుసా
టీవీ ఆన్లైన్ తీసుకు ఆ ఎలా
ఫ్లిప్కర్డులో తీసుకున్న
మ్మ్
ఆ మంచిది ఎవరికీ ఆస్
బానే తీసుకున్నారు టీవీ దాకా ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ మంచినే ఉంటాయి అమెజాన్ తర్వాత ఫ్లిప్కార్ట్ ఇక
అవును ఆ మేము ఫస్ట్ టీవీది టీవీ తీసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ మేము తీసుకోవడమే ఆన్లైన్ లో షాపింగ్ మొదలు పెట్టడమే టీవీ టీవీ తర్వాత టీవీ కవరు ఆ అట్లాంటివి కొన్ని కొన్ని తీసు తీసుకున్నాం అనమాట ఐరన్ బాక్స్ కూడా తీసుకున్నాం ఫ్లిప్కార్ట్ లోనే లెవెన్ హండ్రెడ్ ఏమో పడింది మంచినే నువేటివి ఇట్లా
లేవన్ హండ్రెడ్ కాబట్టి మంచినే పడు మేము కూడా తీసుకున్నాము మేము డిమార్ట్ లో తీసు అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో పడ్డట్టు ఉంది కదా ఐరన్ బాక్స్ ఇప్పటికి మంచి స్టాండర్డ్ ఉంది ఫైవ్ ఇయర్స్ తైతోన్ బిస్
ఆ మేం మీము రీసెంట్ గానే దసరా కీ తీసుకున్నాము ఇంకా మనం ఎక్కువ మే ఏం చేస్ క్కం కదా వాళ్ళే కదా జెంట్స్ అనే
ఈ పిల్లల యూనిఫామ్స్ వాళ్ళ షర్ట్స్కే ఉంటది మనం ఏం
మనం ఏం చేసుకోవాలి మనం చేసుకున్న చేసుకున్నట్టే అయి మూడతా మూడతా ఎన్ని రోజుల కింద మూడతా ఏన్ బట్టలాగనే చేతారు ఏదనా మంచి చీర కట్టుకోవాల భయంమతేది
అందా ఏం భూష్ది తెల్వదు మ
ఆ అవును మళ్ళా మరకా బోదాదో పోదన్న భయంం కొంత
అవును
ఆ అంత తీస్ కున్నాం చాలా ప్రోడక్ట్స్ లేదు చిన్న ఆ చిన్నమే పడుకుంది ఇంకా పెద్దమ పడుకోలా చాలా తీసుకున్నాం ఎట్లా అంటే ఆ ఇది చెప్పుల స్టైండ్ ఉంటది కదా
ఆ ఆ
కున్నాము
అవి మంచినే ఉంటాయి ఫ్లిప్కార్ట్ ఏనా
ఆహా మీ చాల ఒకసారి మా పాప ఉమ్ మా పాపకు కూడా సరే ఆ దసరాప్పుడు ఇద్దరికి కలిపి ఒక శారీ తీసుకున్న అనమాట లంగా జాకెట్ కుట్టిద్దాంమని
ఉమ్ మంచినే ఉంటాయి అట్లా కుట్టటిడాని తీసుకుంటే బాగుంటాయి శారీస్ అల్లా
ఇంకా బయట తీసుకుంటే ఏముంది ఇట్లా తీసుకుందం ఒకసారి తీసుకొని కొట్టిస్తే మనకు కూడా అమౌంట్ ఎంత అనేది క్లియర్గా వస్తది కదా అనేసి ఆ అనేసి తీసుకున్నాం. ఒకసారి ఏద్దరిగా తీసుకున్నాము కొట్టించినము అనేసే వరకు మస్తు పెద్దగాైంది ఇగేం యూసిన ఆ ఇగేం యూసన తీసుకొస్తది పెటెసా
ఉ సైజు తీసుకోలే ఆమె
సైజు చెప్పింది ఇంటి ముందు ఇంకో అమ్మాయిది కుట్టింది ఆ అమ్మాయి సైజ్ కుడతా అ ఉన్నది గాని నేనేం చేసిన అంటే వద్దు ఆ నా బిడ్డ కొంచెం పెద్దగుం టది కదా కొంచెం పెద్దగా పెట్టు అనన్న కొంచెం పెట్టా నం అంటే ఇంత ఇంత పెట్టింది
ఉహ్ లూస్ అయ్యేదట్టు పెట్టింది ఇకా
ఆ ఇకా చీర
ఇంకా దాన్ని చిన్న చేయలేము కట్ చేపిస్త గదని అందం పోతది
ఉమ్
ఉమ్ దాపెట్టేయాల్సిందే ఇగ
ఏం
జ్యూసులు ఏమన్నా చేస్తావా
జ్యూసెసా
ఉమ్
చేస్తా ఇప్పుడు ఇక సమ్మర్ వచ్చ చిన్నోనికి ఇగ అదే పని ఇగ
ఆ ఇయ్యాల వాటర్ మిలన్ జ్యూస్ చేసినా
ఉహూ ఇంకా మా వాళ్ళు మా పిల్లలు ఏ చేస్తారు ఐస్క్రీమ్ చెయ్ మా అని అంటారు
ఆహా నేను కూడా అది చేసిన గ్లాస్ లో పెట్టి పెట్టినా అవి లేవ్ అని
పున్నై ట్రే అది ఐస్ క్రీమ్ ట్రే ఉంది
ఉమ్ మేం ఫ్రిడ్జ్ మొన్ననే కొన్నాము అందు కే అవన్నీ ఇంకా కొన్లే ఇంతకు ముందు మ బిడ్డ వాళ్ళది ఉంటే వాళ్ళది యూస్ చేసుకున్నాం ఇంగ వాళ్ళ ఊరిక వెళ్ళిపోతే వాళ్ళకి ఇచ్చేసినం మేము మళ్ళ కొత్తది తీసుకున్నాం ఇక అలంవేలులి అందులో సబ్జా గింజలు వేసి చక్కెర వేసి చూడాలా సబ్జా గింజాలు ఉంటాయి కదా
ఆ తెలుసు తెలుసు
ఆ అవి వేసి జ్యూస్ లా వేసి పెట్టిన ఐస్ క్రీమ్ లాగా
హమ్ ఇట్లా మామూలుగా లెమన్ లెమన్ల లెమన్ జ్యూస్ అట్లా చేసి కూడా అందులో సబ్ జా గింజలు వేసి కొంచం చక్కెర వేయొచ్చు ఉ బాగుంటది
హమ్
సరే అండి మరి
ఆ సరే